హ్మ్ సాయిరాం బాగున్నం ర మీరు బాగున్నారా
ఆ బావున్నా ఏం జేస్తున్నారు
ఏం లేదురా ఎక్కడ నువ్వు ప్రాపర్ చిన్నరా ఆ
ఆ తిన్నాక్క ఏంటి స్పెషల్
ఇంకా మా నాన్ వెజ్ లా చికెన్ రా
అవునా
మీది
సర శయా
రా
అవునా మాది టమాటో పికిీల్ ఏం పెస్టివల్స్ ఫెస్టివల్స్ అంటే ఇష్టమా అక్క మీకు
హ్మ్
ఏం ఫెస్టివల్స్ అంటే ఏంటిది ఆహా ఓకే బాగా సెలబ్రేట్ చేసుకుంటారా దీవాళి
అవున్రా
చెప్ ఎలా చేస్తారో చెప్తారా మాకు కొంచెం
నార్మల్గా మా దగ్గర ఏంటంటే లక్ష్మీదేవి పూజ చేస్తారు కదా దీవాళి రోజు ఇంకా మార్నింగ్ మార్నింగ్ అంతా హడావిడిగానే హు తావి నైట్ కి పూజ చేస్తాం క్రాకర్స్ కాలుస్తాం
ఆహా
అదే ఇంటి దగ్గర బాగా తెచ్చుకు ఫెస్వల్గా
అంతేనా ఎంచెస్ స్ అంటే నోములు ఏమైనా ఉంటాయా
ఇపురా జస్ట్ కాకపోతే లష్ ఏమంది సపరేట్ గ పూజెస్తాం ఆ రోజు
ఒకే హ్మ్
మీరు
మీన్ కూడా అక్క మాక్క నాకు దసర దస్ సరా ఇంక సంక్రాంతి
హ్మ్
హ్మ్ సంక్రాంతి దసర బా సెలబ్రేట్ చేసుకుంటాం మొన్న ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
హాస్టల్ లోనే ఉన్నా రా నేను ఇంటికి వెళ్ళలేదు నెక్స్ట్ డే కొంచెం వర్క్ ఉండే ప్రాజెక్ట్ వర్క్ ఉండే అద్ సబ్మిట్ చేయడనికి ఇక్కడనే వున్ ఆ
ఓకే
ఉమ్
హుం
నువ్వేక్కడా నువ్ వెళ్ళావ ఇంటికి
ఆ వెళ్ళొచ్చా మళ్ళీ వెళ్లి ఆ ఉగాదికి ముందు రోజు ఎల్లేసి మళ్లీ వచ్చా నెక్స్ట్ డేనే ఆ న నెక్స్డే కాదు మండే వచ్చా లేదక్క సిక్స్ అవర్స్ జర్నీ
హుం హు బానే వెళ్ళావ్
ఇగా హాలిడేస్ ఉండే ఇంకా ఈ ఇక్కడ ఉండి ఏం చేయను అనేసి వెళ్ళిన అవును రంజాన్ ఉండే మళ్ళీ దాంట్లోనే సండే వచ్చి చిన్ని కదా
మొత్తం ఫోర్ డేస్ కల్
అవును ఆ మ్మ్ మరి హాస్టల్లో ఏమైనా వేట్టారా ఉగాది రోజు
ఏం ఆ ఉగాది పచ్చడి ఏం చేయలేదు ల పక్షాలు చేశారు గంతే
అవునా ఎన్ని ఎన్ని పెట్టారక్క పెడతారా మనం తినే అంతా టూ వన్
టూ కౌంట్ చేసి పెడతారా టూ ఇచ్చారు
ఓకే
మ్మ్ చాలా మంది ఉంటారు కదా హాస్టల్కి ఇంగా అందరికి జేయ ఓకే ఓకే ఓకే ఇంట్లా జేసుకున్నట్టు ఎట్లుంటది
అవునవును హాస్టల్ లో ఫుడ్ బాగుంటందా
ఓకే ఓకే అడ్జస్ట్ చవ్వాలి ఇంకా దూరం వచ్చి ఉంటున్నాం కాబ
అవును అవును
నేను కూడా హోస్ట్ స్టల్ నారా
నెన్ కూడా హోస్టలే అక్క ఫార్మసీ ఎసిన బి ఫార్మసీ ఇప్పుడు థర్డ్ ఇయర్ నేను
ఎక్కడా
ఇక్కడే దగ్గర్లో
ఆహా
మ్మ్ ఉందా రేపు కాలేజ్ రేపు వెళ్తారా కాలేజ్కి
లేద్ర వేరే ఎగ్జామ్ ఉంది కంపెనీ ది ఎగ్జామ్కి వెళ్తున్నా
ఆహా
ను వెళ్తున్నావ కాలేజ్కి
ఆ వెళ్తున్నా మాకు రోజు కాలేజ్ ఉంటది లాబ్స్ ఉంటాయ్ మ్
సబ్జెక్ట్లు ఎట్లుంటయిరా మీయీ
మా కెమిస్ట్రీ కామ్ టఫ్ గానే ఉంటాయి అవును అవును ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే
హలో హలో
అని ఉంటది.
వాయిస్ బ్రేక్ అయితుంది రా
కేం లేద్ అక్కా
హ్మ్ హ్మ్
ఆ
టఫ్ ఏమన్న ఉంటదా సబ్జెక్ట్
టఫ్గానే ఉంటది. మ్
అన్నీ గుర్తుపెట్టుకోవాలి గదా అక్కా
అవును అన్నీ కానీ మనం ఈజ్ కాని మాకు ఫస్ట్ సెమ్లో ఎలా ఉండే తెల్సా ఈజీ ఉన్న సబ్జెక్ చిన్న ఈజీ ఉన్న సబ్జెక్ట్స్ ఏమో హార్డ్ గా ఇచ్చిండు పేపర్ టఫ్ ఉన్న పేపరేమో ఈజీ గిచ్చిండు.
అయ్యో! మీర్ దానికే గట్టిగ్ ప్రిపేర్ అయ్యి ఉంటారు.
ఇంకేంటీ థియరీ పార్ట్ మళ్ళీ అవే ఘోరం ఇచ్చిండ్ అసలు మాకు అదే ఫస్ట్ మాకు అదే ఫస్ట్ సెమ్ అమ్మో ఘోరం అస హలో అవును థర్టీ పిట్ థర్టీ టూ పేపర్స్
హ్మ్ మీదీ ఆన్సర్స్ పెద్దగుం ఉంటాయంట గదా
అవును మ్ అవును చాలా పెద్దవుంటయీ మళ్ళి పాయింట్టు పాయింట్ రాయాలీ హెడ్డింగ్స్ హ్మ
అన్నీ గుర్తు పెట్టుకోవాలింక మెడ్స్
ఆ అవును కాదు అదైతే ఫస్ టు
కానీ నోరు ఈగో లేదని గుర్తు పెట్టు
అవు గోరం ఉంటాయి కొన్ని కొన్ని అయితే
ఉమ్
హస్ట్రీ లో అలానే ఉంటాయి అన్ని సబ్జెక్ట్ లో మ్యాక్సిమం అన్ని సబ్జెక్ట్ లో అలానే ఉంటాయి ఒక్క సబ్జెక్ట్ అని కాదు హ్మ్
నాక్ తెల్సిన వాళ్ళు కూడా అవే చేస్తున్నారు.
అవునా క్
అల్ చెప్తుంటే నేను వా వరంగల్ దగ్ గ్గర
అవునా హ్మ్
ఏ కాలేజ్ నువ్వు
నేను శ్రీ శివని కాలేజ్
వరంగల్
ఆ వరంగల్ లోనే తనదేక్కడ
బిచ్ కాలేజ్ వాళ్ళది
ఓకే తెల్సు ఏ ఇయరు ఇప్పుడు తను
ఆ తనుకూడా థర్డ్ ఇయర్ యే
అవునా మా కాలేజ్ లోనే సెంటర్ పడ్ర్ ది పాపం వాలకి
అవునా
ఆ
హుమ్
ఇంకా అక్క మరి
చేప్పాల్రా డిగ్రీ కూడా ఉంది కదా శివానిలో
ఆ లేదు లేదు ఓన్లీ ఫార్మసీ
ఓన్లీ ఫామసి ఉందా
అవును
లేవా
ఊహు
బీటెక్ గానీ.
ఆహా బీటెక్ కూడా లేవు. ఓన్లీ ఫార్మ్ ఆ బి ఫార్మసీ ఇంకా ఫామ్ డి, ఎం ఫామ్.
అచ్చా అవునా.
ఊ ఆ ఇంటర్ ఉంది.
ఆ ఇంటర్లో తెలిసిన వాళ్ళున్. టండి అదే కాలేజ్ పేరు ఎప్పండే అట్ల గుర్తొచ్చింది. ఊ నాక్ తెల్సిన వాళ్లక్. చెల్లక్కడే చదువుతుండే.
అవునవును ఇంటర్ ఉంది ఇక్కడ్. డ.
చాసెస్ ఎట్ల జరుగుతాయి.
జరుగుతయ్ ఇంకా క్లాసస్ అలా అలా. ఏంటక్క ఊ చెప్ ప్తరింక. ఓకే ఓకే ఓకే ఓకే అంతే.
అర్థంమవుతాయా.
అవుతయ్ ఒక. ఆ సార్ వాళ్లైతే అందరు బానే చెప్తారు. ఒక మేడం ఉంటది. సంగీతమే మనిషి. క్వాలిటీ అకిరెన్సిస్ సబ్జెక్ట్ చెప్తది. అక్ ఒక పేప్. పర్ లో రాసుకొని వస్తదక్క పారాగ్రాఫ్లాలా.
అ అదే బట్టి పడతదా ఇగ.
అదే చెప్తది. ఒకవేళ ఆమెకి ఏమైనా రాకపోతే కొషన్స్ అడుగుతది. గుర్తుకు రాకపోతే.
ఓహో కనీసం ఆమెకైనా తెలుసా దానిక్. గాన్సరూ.
ఈ హ తెలీదు. కానీ అడుగుతుంది జస్ట్ మళ్ళీ ఆ మ్యాటర్ గుర్ ఆ మేటర్ గుర్తొచ్చినంక అప్. ప్పుడు చెప్తది. మళ్ళీ అదే. కంటిన్యూ చేస్తదింక. అట్ల చేస్తది. ప్యారాగ్రఫ్ లా చదువుతది. ఆమె సబ్జెక్ట్ అసలు ఏం అర్థం గా. ఎందుక్ చెప్తదో. అర్
మరి ఎట్లా మీరు స్టడీ దాని తర్వాత ఆమెక్
యూట్యూబ్ క్లాసెస్ లేదంటే మేమే చదువుకుంటాం ఇంకొ పి డి ఎఫ్ లో చూసుకొని
అయ్యో
ఉమ్మ్
కొంచం అర్థమయ్యటట్టు చెప్పాలి కదా
అవును ఏం చేస్తారు ఏమో
ఏ
అవును కాని చెప్పరు అసలు
మీరు అడగరా
అడుగుతాం కానీ అలానే ఒకసారి అడిగినాం అయితే ఒక మేడం వెళ్ళి పా ఆ మేము అడగ మేము ఒకసారి చెప్పినాం ఒక మేడం కి మా వైస్ ప్రిన్సిపల్ వేరా అ సో వాళ్ళ వైఫ్ కి జెప్పాం ఆ తను చెప్ ప్పిందన్ అ ఇట్లా ఉంటది అని కనీ మా జూనియర్ ఏం చేసారంటే ఫామిలీ వాళ్ళు వాళ్ళు డైరెక్ట్ మని ఆ డీబారు చేపిచ్చిర్రు పాపం
ఓ
ఆమే కూడా ఇట్లానే అసలు సబ్జెక్ట్ చెప్పేది ఏం చెప్తాదో అర్థం కాదు
మరి ఈమను కూడా అట్లా కనీసం డిబార్ కాకపోయినా ఈమె ఏం చెప్తలేదని చెప్తే మీకన్నా సెట్ ఐతది కదా మళ్ళీ చదుకోనీకి మళ్ళ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదా మీకు అర్థంమయితేనే కదా మళ్ళ చదువు
ఆ అవును గాని ఏం చేస్తా ఓ ఓకే అక్క మరి
మ్ ఓకే రా
అ రోజుకు మూడు వందలు కూలి వస్తానంటే చెప్పు పక్కన చీపురు కట్టుంది